హాయి రా
హాయి ఏం చేస్తున్నావ్ ప్రెసెంట్ అయితే కాలిగా కూర్చున్న ఆ తిన్న
మ్మ్ హ్మ్ ఏ టైం కి తింటారు రోజు
రోజు రాగానే పోదున్న మా డైలీ త్రీ ఫోర్ అవర్స్ జర్నీ అవుతుంది కగా అ అదిసిపోయి అల్సిపోయి అక్కడ వత్తే మార్నింగ్ ఇతం జర్నీకే సరిపోతాంది క్విజ్ త్రీ అవర్స్ జరిగింది
టూర్స్ క్ టూర్స్ ఇ అంటే వర్సాక్ కలంలో బాగా వెళ్తారు కదా
వర్షకాలం అంటే అట్ చెరువు కట్టా అవి ఉంటాయి కదా అచ్చడలేదు కానీ ఇవి లాంగ్ అంటే ఫ్రెండ్స్ తోటి స్కూల్లో ఉన్నప్పుడె
మా ఫ్రెండ్స్ వెళ్లారు కాకపోతే నాకు పర్మిషన్ దొరకలేదు భీముల పాలం అసలు ఎంత బాగుందో అదైతే
భీముని పాదం
మ్మ్ వెళ్లి వెళ్లినందుక్, మ్మ్ అట్ వెళ్ళారు ఈ సైడ్ జాములు సైడ్ నామలపాడ నామలపాడ్ సైడ్ కూడ్ వెళ్ళారు రెండు
మౌ మౌరు అటే
అప్పుడు ఫుల్గా వర్షాల్ పడ్డాయి కదా అంటే ఒక సెవెన్ డేస్ అట్లా వన్ వీక్ ఒక కొడుతునే ఉందిగా వర్షం అప్పుడు ఏడు బావాలని ఫుల్ ఫేమస్ అయింది ఇక్కడ
ఫేమస్ గాద అది ఉంది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు గాని
ఉంది కాకపోతే చాలా మంది తెల్వదది. మా ఫ్రెండ్స్ వెళ్ళారు. అంటే అది జారుకున్ ట వాళ్లు వ్లాగ్స్ చేసుకుంటా అసలు ఎంత డేంజర్ తెల్సా అది అంటున్నారు వెళ్ళొచ్చిన తర్వాతకి. అప్పుడు తెలిసింది వాళ్ళకి డేంజర్ అని.
బావుంటది.
హ్మ్ కాకపోతే ఇది కొంచెం డేంజరే అన్ని రాళ్ళే ఉన్నాయి పెద్ద పెద్
అండ్ మో కొంచెం మిస్సైందా గన్
ఖతం ఇగ పడున్ టాడిగ వాడు మా ఫ్రెండ్ ఒకసారి జారిందంట. కాకపోతే లక్కీలి అక్కడ ఒక చెట్టు ఉండడం వల్ల ఆ కొంచెం ఇట్లా బయటకి వచ్చినా నేను. లేకుంటేనా నా పని అయ్యేది అని చెప్పి, గర్ల్స్ వెళ్ళడం ఇంకా కష్టం అక్ ద్దరికీ బాయ్స్ అంటే కొంచెం జీన్స్ పాయింట్ అట్లా వేసుకొని వెళ్తారు. కాకపోతే మనం గర్ల్స్ డ్రెస్సెస్ క్యారీ చేయడం అదంతా మన వల్ల కాని పని అది అనుకున్నా ఇగా.
అయినా ఎంత చేసిన సాహసం అది అడ్వెంచరే!
ఆ పెద్ద అడ్వెంచర్ అది ఇక్కడ, లైక్ వాళ్ళకు ఆ ఫీలింగ్ వచ్చిందంట మంజుమల్ బాయ్స్ ఉంది కదా మూవీ.
అ అక్చర్లుక్ ఇప్పుడు ఆ భయారం ఉంటది కదా ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం. ఆ గుట్ట చుట్ ట్టు మొత్తం మంజుమల్ బాయ్స్ లొకేషనే ఇగా
ఆ
బావుంటది అసలు ఆ తలువులు గాని గుట్ట పై నుంచి గుట్ట చెరువు కట్ట మీదా కెళ్ళి కిందికి చూస్తే చాలు.
అంతేనా?
ఊట బావి అని బావుంటది ఆడ, మేము వంటలు కటే వెళ్తాం. వనభోజనాలకి వెళ్ళినప్పుడు
వెళ్ళాలి నేను ఎప్పుడు చూసా అంటేఈ రూట్స్ అన్ని, ఒకప్పుడు మా కజిన్ మ్యారేజ్ ఉంటే వెళ్ళిన కొత్తగూడెం మ్మ్ కార్లో వెళ్తే అప్పుడు చూసినా రోడ్డు అయితే బావుంది. కొంచెం అక్కడక్కడనే
మీకు
నేనా కొత్తగూడెంలో లో అక్కడికి వెళ్ళిన కిన్న్రాస అని, అదే వాటర్ దగ్గరకి వెళ్ళడము అంటే దాని తర్వాక అంత వెళ్ళాలే అంత టచ్ లేదు. ఇగ వాటర్ దగ్గరికి వెళ్ళేంత కూడా లేదు నాకు. కింద అసలుకి ఎలా వర్షంలో తడుచుకుంటూ ఆ మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, కాల్చుకొని అది తింటూ ఇటు అటు జోక్స్ అందరితో కలిసి అటు నుంచి మళ్ళీ ఇటుక్ వచ్ ఈ సైడ్ వచ్చా. అక్కడ బావుంటది నీజ్ చాల బావుంటది మళ్ళీ జింకలు అవి ఉంటాయి గదా హ్మ్ కొన్ని జంతువులు కూడా అక్కడ విక్టమ్స్ స్తారు వాళ్ళు వాటికి గడ్డి తినిపిస్తూ అట్లా టైం పాస్ చేయొచ్చు బావుంద క్కడ
ఫారెస్ట్ ఏరియా గదా
ఊమ్మ్ మళ్ళీ అక్కడా కొంచెం అవి ఏమ అంటారు ఆ బొగ్గు అవి తీసేస్తే పెద్ద పెద్ద గనులు ఏమో అంటారు కదా పైన ఇట్లా వస్తూ ఉంటది పెద్ద క్రౌన్ లా ఉంటది అది దాంట్లో నుంచి పొగలు వస్తునే ఉంటాయి అది భలే ఉంటది వెళ్ళేటప్పుడు చూస్తే అంటే ఈ సైడ్ అంతా ఉండవు కదా ఆ సైడ్ వెళ్ళి చూసేసరికి బలే ఉన్నాయి రా అనుకున్నా
బావుంటది అ లొకేషన్స్ అంటే ఇక అట్టే ఇ భయలా బయారం చరువ్ చ్చది బాంపిస్తది
మ్మ్
నను మరేజ్ అయినా సేవండి సెవెన్ ఇయర్స్ నుంచి టూ టైమ్స్ ఇల్ల ఇల్లందు పోవడమే ఈ ఇయర్ బోయన నేను
అవునా ఇంగా ఇయరు అదేనే ఇల్న మీరు నేన్ అది కూడా ఎళ్లను తెల్సా సో ఎందుకంటే నాకు అక్కడ ఎవ్వరు ఉన్నారు మా ఎవరు
నీను ఎందు పోయినా నేనెందుకు పోయినా కండను కూలికి పోయిన మిరప గింజలెయ్యడానికి
ఓ
వాళగవర్లే ఇదిట్టాళా
కాకపోతే అది కు ఇప్పుడు బాగానే ఉంది డెవలప్మెంట్ అయి ఇల్లుంలు ఇల్లందు బాగానే ఉంది తోట కూడా డెవలప్మెంట్ అయి బాగానే ఉంది
ఓ జరుర అంది ఎప్పుడుష్ణవు
ఎప్పుడుంటే రీసెంట్ గా అన్నారంకి వెళ్ళిన సో అప్పుడు న ఈ రూట్స్ అని లేకుంటే నేనెందుకు తిరుగుతా గా నాక్ బే అప్పుడు తీసుకెళ్తే చూస్ కృష్ణ అరే ఏంట్రా ఇది మాకన్నా డెవలప్మెంట్ ఉంది ఏంట్రా ఇక్కడ అనుకున్నాయిగ
నాకు మా అబ్బాయి కంటే నాకు తెరుగురే మంచిగా కనిపిస్తుంది తెలుసా ఏ ఏదంట ఏదన కావాలన్నా తొందర దొరుకుతాయి అంత బాధగేమ్ అవసరం ఉండదు
మ్మ్ బాగుంది మరి అక్కడ డెవలప్మెంట్ అ కూడా నచ్చింది అక్కడ
ఇగ దాటగానే మా ఊరే ఇగ
అవునా
ఆ కో దాటగానే వెల్కట్టే
నేను వెళ్ళిన ఆ నేను మా సిస్టర్ ఇంకొక అత్తమ్మ వాళ్ళు ఉండే సో అన్నారం వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో మొక్కు ఉందంట మాకు అ తెలియదు నేను అనుకు మా మమ్మీ వాళ్ళు అనుకున్నారు పర్సనల్ గా రే ఎళ్ళాలిరా అని సో అనుకున్నాం కదా ఇప్పుడు ఫ్రీ ఉన్ బాగున్నాని ముగ్గురం కల్సి ఎళ్తే వాళ్ళు కూడా కలిసారు అక్కడ సో వాళ్ళు ఏమన్నారంటే కల్స్ వెళ్తే అందరం వెళ్దాం బస్ కెళ్దాం అది అంటే సరే లే అనుకోని నాకు బస్సెస్ పడవు ఫస్ట్ అది ఆ ఇక వాళ్ళ అందర వెళ్ కదా మనం ట్రైన్ కెళ్ళి మళ్ళక్కడ నుంచి అక్కడికి ఆటోకి అంటే సెట్ అవ్వని పనిలే అని చెప్పి ఓకే అని చెప్పిన అప్పుడు బస్ లో వెళ్తుంటే చూసినా మా ఇబ్బ నుంచి తొర్రూరు తొర్రూరు నుంచి మళ్ళీ అన్నారం అంటే ట్రైన్ ఉండదు మెక్కొండలో ది కీ అక్కనుంచి ఆటోస్ ఉంటయి
లాంగ్ కొంచెం లాంగ్ అయితది తో లో దిగి ఆటో ఎక్ మ్మ్ బస్సెక్కి పోవచ్చు
మ్మ్
పసం పెట్టక కానీ చెరువులో ఉంటది కదా బాగుంటది గుడి మంచిగనిపిస్తుది మంచిగా
కద్దా భలే ఉంది అక్కడ వెళ్తా ఇంకా అక్కడికెళ్ళాలి అసలు ఎక్కడంటే కే సముద్రం ఉంది కదా ఆ జాన్పాడు కసలు నేనెల్లలి తెలుసా అట్లుంటది నాతో
అవునా అంటే నేను విన్నా బాగుంటదన్
జాన్పాడ్ అది ఇక్కడ కాదనుకుంటా కదా జాన్పాడ్ వెళ్ళిన్న నేను ఎల్లా ఎల్లా అక్కడ నియర్ బై కృష్ణ రివరుంటది ఎల్లి నా జస్ట్ ఎందుకంటే రీవర్ చూడ్ త్తమనే ఎల్లి నా నేను కా ఏమంటారు సమ్ వాళ్ళ పిల్లలకి కో ఆ ఏమంటారు జుట్టు తీసేది ఉంది సో అక్కడ మొక్కుకుందంట వెళ్దాం అని చెప్పి వచ్చింది వందని పిలిచింది అప్పుడే చెప్పిన డైరెక్ వీళ్ళొత్తారో రారో నాకైతే తెల్వదు కాని నేనైతే వస్తా అని చెప్పినా ఇగ ఎందుకంటే మల్ల అంత పెద్ద రూ అంటే అది ఖుదరని పని, నేనెల్లలే జస్ట్ ఒక కృష్ణా రీవర్ ఉంది అని చెప్పి ఎల్లినా అక్కడికి, అక్కడికి ఎల్లిన గానీ అ అక్కడ వాటర్ స్మెల్ అసలు మనం ఉండలేము. వాళ్లె ఎట్టుంటున్నారో ఏవో ట్రైన్స్ ఉండవు మల్ల అక్కడికి డైరెక్ట్ ఎళ్దామన్నా.
హైదరాబాద్ మూసి మొత్తం మసే కదా.
మ్మ్ ఆ వాటరైతే మొత్తం గ్రీన్ కలర్లున్నాయి అవి.
డిఫరెంట్ అంట. మల్లి గోదావరి ఉన్నట్టు ఉండదు, గోదావరి ఫ్రెష్ ఉంటది.
కాకపోతే దాంట్లో మేము దిగినం, ఎంత వాటర్ అయినా మల్లీ మల్లీ రామ్ అనీ ఆ రీవర్ ఉంటది కదా. సగం వరకు అట్లా ఎల్లి దిగినాం, ఫ్లో అయితే ఫుల్ ఉంది, కాకపోతే కనిపించట్లేదు బయట నిల్చుంటే స్టెప్స్ మీద అట్లా పెట్టీ, అ క్కడ నిల్చున్నాం.
స్కూల్లో ఎల్దావా టూర్ కేమన్న.
హ్మ్హు ఆహ్ ఓ టూర్ కి ఇక మావోళ్లు స్క్ స్కూల్లా అంటే ఎన్న పంపిత్తరు. ఏవన్నా ఉంటే ఫ్యామిలీతో ఎల్లాలి లేకుంటే అక్కడ్ ఉండు అంటారు ఇగ.
కాదు ఎంత వరకు చదువుకున్నా?
నేనా
ఆ
డిగ్రీ చేస్తున్నాగా ఇప్పుడు.
ఇప్పుడు బీఎస్ నో గ్రూపూ?
బీకాం అందుకోసమే అంత. కామ్ గ ఉంటానే
బీకామ్ కంప్యూటర్స్. హు హు హా
మరి ఉండాలి కదా గురువుకు తగినట్టు ఉండాలి. ఎవరైన జూషినా అరె వీల్లు బీకాం, అరె వీల్లు సైన్స్ అన్నట్టుండాలి.
దానికి తగట్టు ఇహ దాందే. దానికి ఏం సంబంధం ఉండదు ఇగ.
అంతే.
ఎహె కాను నాక్ తెలిసి మెడికల్ హెల్త్ వచ్చి
నేనే కొంచెం ఏమంటారు నేను ఇంక కొంతమంది కొంచెం ఇంట్రోవర్డ్స్ మేము మా బ్యాచ్ ల మేము ఇ ఇంట్రోవాట్ ని ఇంట్రోవాట్ కలిస్తే ఎక్స్ట్రా వాట్స్ కన్నా ఎక్కువ చేస్తాం మేమ్ అల్లరి కాకపో తే ఎవరి కనిపించ మరి వీళ్ళ సైలెంట్ రా వీళ్ళ కొంచం రెస్పెక్ట్ ఇద్దామని మీగత వాళ్ళు ఉం అదే ఇంట్రోవట్స్ ఇంట్రోవట్స్ మేము కలిసినాం అనుకో ఇక అది వేరే లెవెల్ ఉంటది అది
అంతేఇగా
ఉమ్ సరే నేను ఇక తర్వాతకి కాల్ చేస్త బాయ్